ఆ
బాగున్నారండి
ఆ బాగున్నాండి బాగున్నా
బాగుందండి ఏం చేస్తున్నారు
నిన్ననే ఫోన్ చేసి బాగున్నావా అని అడుగుతనేమో కొన్ని రోజుల్లో సంవత్సరాలు
నిమ్ గంటె గంట గ బాగున్నామ అని అడుగుతాంమండి మా సంస్కారం అది
కానీ మా సంస్కారం అది కదండీ
అవునా తిన్నారా అండి
తిన్నం పడుకునం మీరేం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నారు ఇప్పుడే పోన్నారా అండి మీరు
అవునా నిద్రస్తుంది చాలా
అే బాగా
హు మీరు తిన్నారా మరి
తిన్లే అండి ఇంకా
ఇంకెందుకు
కూరకాలే మా ఇంట్లో
ఉహు ఏం ఇద్దరు
టమాటో ఎగ్
హుహు ఎవరెవరూ ఉన్నారు ఇంట్లో
నేను ఒక్కదాన్నే
మరి అండుతున్నారు అన్నావ్
అంటే పక్కింట్ల
అంటే పక్కింట్లో అయితే తింటావు మీ ఇంట్లో వండుకొని తినరాధ మీ ఇంట్లో
మా ఇంట్లో సమాన్లు అయిపోతాయండి మేము చానా పీస్
ఫీజా పిజ్జా అంటే మీనింగ్ ఏంటి
పీసినారి అని అర్థం సమాన్లు అయిపోతాయిడి ఇప్పుడు సమాన్లు అయిపోతే మళ్ళీ అన్ని కొనాలి కదా
హు ఎన్ని రోజులు అని వండుకోకుండా తింటావ్
రోజు ఒక ఒక రోజేమో పక్కింట్ల అమ్మాయిది ఒక రోజు ఎదురింట్ల అమ్మాయిది ఓ ఊరవతల అమ్మాయ ది అడుక్కో మే బ్యాచ్
మరి చుట్టలు వచ్చినప్పుడు వల్ల నుంచి అడుకొత్తావ్
రారు మా ఇంటికి
అయ్యో మొత్తాంక
మొత్తానికే
మరి మీ మమ్మీ ఇట్లా యడతింటారు
మమ్మీ వాళ్ళు ఉం వాళ్ళు వాళ్ళు నేను అడుకొచ్చి తింటారు వాళ్ళు కూడా
అవునా భలే ఉన్నారు ఆసలు
మొత్తం మా ఇంటి పక్కన చిన్నప్పుడు టెన్త్ చెడ్డి ఫ్రెండ్ అయ్యో ఈమె ఇంటి ముందడు ఆమె డిగ్రీ ఫెయిల్ అయ్యండు అంట్ మొత్తం ఫ్రెండ్సే ఇంటి చుట్టూ
అయినంత మాత్రాన అందరు అట్లా రైస్ ఇస్తారా
రైస్య రైస్ వండుకుంటాం.
ఇక ఆదే వండుకొనిస్తారా అ అంటున్నా అండింది ఇస్తారా జస్ట్ కర్రీ నా ఊ
రస్ రైస్ అప్పుడప్పుడు మేము వండుకుంటాం.
మరి ఆ కర్రీ ఆ కర్రీ కూడా వండుకోచ్చ కోవచ్చు కదా
యా లంటే ఇప్పుడు గ్యాస్ లే గ్యాస్ అయిపోత వండినాం అనుకో కూరగాయలు అయిపోతాయి. ఉపకారం అయిబోద్ ఇ అందుకే
పుణ్యానికి వచ్చిందా అని తింటూ రా
ఎందుకు వదులుకోవాలండి
ఎన్ని రోజులైనా వాళ్ళు పెట్టారు కొన్ని రోజుల్లో పెడతారు తర్వాత
మా ఫ్రెండ్స్ కలాన్న ఫీలింగ్స్ ఏమున్నాయండి రోజు పెడతారు నాకు రోజ క ఒక క చుకో కు అట్లా
వాళ్ళ మమ్మీ వాళ్ళే మ అ మరి
బాలమమ్మ వాళ్ళు ఏమంటారు
ఎందుకు పెడుతున్నా ఏంటి అని
ఆ మా ఫ్రెండ్స్ ఉన్నా మా ఫ్రెండ్ అంట మా ఫ్రెండ్స్
ఉహు
అమ్మో
ఈ రోజు ఏమేమి కర్రీలు అడుక్చ్చుకున్నా్ గల్లి మొత్తందీరికి
గల్లీకి రోజు ఒకక్కలి ఇంంటికే పోతాండి అందరి ఇంటికి రోజు ఒకక్కే దోస్త్ ఒక దోస్త్ దగ్గరికి పోతే గిల్ అందర తడుకునే వాాల వాంటంది
మరి అదే ఎత్ నువ్ అది బడు
మా ఫ్రెండ్స్ ని నేన్ అడుగు కోట్లీ అడిే అద పె పెట్టమని చెప్తున్నాం ఆ అవును ఒక ఆకారం శ్రీలేకారంంట ది బెస్ట్ హ్మ్మ్ అ
అవున
ఉ అండిీ
మేని ఇ ను నెపు తరానే నూనే
ఆ ఆ ఆ ఆ ఆకులమ్ముతం
ఆకులా ఏమ్ముతార ఆకులలోనే తెచ్చుకుంటర మీరు
ఆ
ఉహు
కావాల మీకు కేజిల్ కేజిల్
మాక్ ఆకులొద్దు గని మీరు కర్రీస ఈ రోజు ఏం కర్రి వండు కర్రీ అడుగ్ కచ్చ్ కుర్రా మరి
ఈ రోజు టమాటని ఎగ్అని చెప్పిన కదండి
మ్మ్ టమోటా ఎగ్గుకర్రి అండ్ రా మ్మ్ మోవ్ మూడు ఎగ్లేసిర మరొక్కటి ఎగ్గేసిర
ఒకటె ఏస్తరు మూడు ఎట్లేసరు నాకేసుడే ఎక్కువ
మా ఆవ్వా ఇట్లే ఎత్త్తారు
మా మమ్మీకి డైలీ ఎంత షేరింగ్ షేరింగ్ ఈస్ కేరింగ్ అన్నట్టు సగం సగం తింటాం
మేం మీ డాడీకి
మా డాడీ చెప్పిన కదండి హాఫ్ ఎగ్గుల మొత్తం అంతా హాఫ్ హాఫ్
మ్మ్
మ్మ్ దాస్ టాప్స్ వేసుకుంటాం అన్నమాట మీరు తిన్నారా అండి
నిన్నా మేడికెళ్ళి పక్కింట్లెకెళ్ళి కూరలు అడుకొచ్చుకొని తినడబా
అంతే మీరు గూడ గట్లమేఇంగా అప్పుడే రిచ్చ్ అసలే మీకు సంపాయించాలని కోరికలు ఎక్కువ
ఏదో అట్ల మీలాగనే బిచ్చమడుక్కొని సంపాది
అడుక్కోని ఇంగేమ్ ఉంటది అప్పుడు మీకు కూడ ఉప్పు, కారం అన్ని సేఫు పైసలు అన్ని సేఫు
ఎన్ని రోజులనీ అన్ ఇల్లులడ్ కుంటా ఫ్రెండ్ల మీద ఆధారపడి ఉండాలి
మ్మ్ హ్మ్
పాపం మాయంతలు లోపలేమనుకుంట్రో
లోగుడు ఏమన్నా అనుకొని ఫ్రెండ్స్ అట్లా అనుకోరు నేన్ ఎవళ్ళు చే చెప్పాగ చిన్నప్పటి నుంచి దోస్తులు ఆ ముసలోళ్లు మా పెద్దమ్మమ్మ చుట్టాలే
తిట్టుకుంటరు దీనికి ఏం పనిలేదు అసలు నా ఇం ఇట్టి మీద పడ్డది బోసిడిది అసలు ఎందుకచ్చింది ఏందసలు మా ఇంటికి దీన్నేం పనలేదు అనుకుంటారు
స్త్రీలేలా ఉండరు అని మ్మ్ ఆమె ఒక దోస్
హ్మ్ అవునా చాన మంది డోస్ అట్లే ఉన్నవ్
మస్త్ మంది దోస్తులు ఉన్నారు నాకు
మస్త్ మందున్నర
అవునండి మస్తు మంది ఉన్నరు
ఉమ్ మత్తు మందున్నర మీది తెలంగానేనా
లేదు మాది ఆంధ్ర ఆంధ్ర ఆడపడుచు ని నేను
ఊహు
ఊహు హు
ఊహు
చెప్పండి ఇంక
ఏం చేస్తున్నావ్ మరి
ఏం లే బాగ లావువుతున్నాని వాకింగ్ చేస్తున్నా
ఊహు కాలేజ్ కి పోయినావ ఈరోజ మరి
పోయిన అండి
ఉమ్
ఏం కర్రీ చేసిండ్రు మీరు ఏం తిన్నారు కర్రీ
మాది ఎగ్ ఫ్రై
న బాగా తిన్నారా అండి ఎగ్ ఫ్రై
ఏదో అలా తిన్నాం ఉమ్ నువ్వు తింటా అంటె ఇంకా మంచిగా ఉండు గానీ
అవునా నేను అదే బచ్చల కూరలు కడుక్కొని పర్చి మీర వేపు కోడ వేపుతె ఎప్పుడు చ ఇప్పుడు వద్దులేను కాని చెప్తే ఫ్యూచర్ లో అప్పుడు వచ్చి అడుక్కుంటారు
ఏ కర్రీ ఇగి మీ ఫేవరెట్ కర్రీ ఏంటి
మా ఫ్రీ బ్రిట్ కట్టీ మొత్తం నాన్ వెజ్ మొత్తం వెజ్ మొత్తం అంటె ఏదైనా ఫేవరెట్ అని ఏది లేదు ఏది పడితే ఏది బాగుంటే అది తినడమే
నాన్ వెజ్జ
నాన్ వెజ్ అయిన వెజ్ అయిన నాన్ వెజ్ అయితే మొత్తం ఏదైనా ఇష్టం అంటే ఇట్లా మటన్ చికెన్ ఫిష్ ఫ్రాన్స్ ఏగ్ అట్లాంటి మొ మొత్తం ఇష్టం ఆ పప్పు చార్ మెయిన్ గా వెజ్జున్నయితే పప్పును పచ్చి పులుసు పప్పు అంటే ఇష్టం ఉండదు పచ్చి పులుసు అంటే ఇష్టం
ఉయ్ పప్పులో చార్ బాగుంటంది
ఆయ్ పప్పు బాగుంటేనే పప్పుల పచ్చి పులుసు తింటా లేకపోతే వచ్చి పచ్చి పులుసు తింటాను పప్పు తినను
ఊహు కాకరకయ తినండి
ఏ యో కాకరకాయ జడెం సోద్దు
బాగుంటది బాడికి మంచిది
వద్దులేని మంచివి వంటకు పట్టాయి వంటికి పట్టవు
ఉహు తిగ్గలు పడతాయ ఆ ఆకలికి కర్రీ అంటె ఇష్టం కాకరికాయ కర్రీ లో చింతపండు ఏసి చేస్తే బాగుంటది
అవునా
నీకు వంటలు రావా
ఆహా రావండి మొత్తం యూట్యూబ్ లోచిస్ చేసిడే
అందుకే అవునా అంటున్న నెకెంవస్తది ఇంకా
ఏం దది ఓన్లీ తినడం పన్నడం అన్నమండడామా అదికు రా అన్ కుక్కరుంది
అవునా ఎన్ని నీళ్లు బొత్తవ్ బియ్యం మొత్తం
రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు
మెత్తగా అయితది అప్పుడు
ఏం కాదులే ఆదే తింటర్ మా ఇంట్ల
హు హు చిన్న పోరగల్లవున్నారేం ఉండచ్చు
హమ్
అలాగే
మీ గ్రేటండి
మేమ్ పొయ్యిమెదవొందుతం
గ్యాస్ లేదా
మీలా కుక్కర్లు లేవు మాకు
కుక్కరు కళ అండి కళలో కుక్కర్ ఉందండి నిజంగా మేము స్టవ్ మీదనే వండుకుంటాం
ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టు మకూ పోయ్యిలా దిక్కు అయిపోయిందియి
కట్టల పోయి మీద వండుకుంటార మీ ఊరోళ్ళు
ష్ లేదండి స్టవ్ మీదనె
పోయండ్ర
పొయ్యి అనరండి ఏదో కట్టెల పోయి కానీ ఆ కట్టెలు అయితే అని ఇప్పుడు ఇరోజే
అదే బాగుంటదండి కట్ల పోయి మీద వండుకోని తిన్నది మంచి టేస్టీ టేస్టీ ఉండది
ఇంగ ఈ రోజు గ్యాస్ మీద పోయి కట్టల అయిపోయినాయి
ఊ హుమ్
ప్రస్తుతల్లో వాళ్ళు లేరా అండి
ఇంకా చెప్పండి
మాట్లాడుతున్నా కదా ఇంకా చెప్పండి అంటా ఏంటి మాట్లాడేసలేదా నీకు
అసల్ లేదండి అసల్
నవ్వేన మీతే
పర్సనల్ అడగకూడదండి
అయ్యో ఇట్లు పర్సనల్ అడగద్దండీ మీరు
ఆహ ఈ పంచ్ పలక్నామకే పంచా అండి
మరి మీ కాలేజ్ లో క్రష్ న్నా ఎవరన్నా నీకు
ఆ ఉండండి
హ బాగుంటాడా
ఏ ఎండిపోయిన కట్టేపుల్ల గడ్డ పారా
అంతంతేనా కొంచెం లావు చేయొచ్చుగా నువ్వు వెళ్లి
అదేమైన మిషన అండి చేయనీకి
ఏదో నిీ ప్రేమని
నా మొఖమే చూడడండి అడు ఫస్టు సూస్థాడుకాని చూసి చూడనట్టు చూస్తాడు న్నాను
ఎందుకట్లా
అదో మాదిరి వాడో తింగరి నేను వెర్రి
మ్ హు పోయి మాట్లాడియ్యొచ్చు నువ్వే మరి పోయి
మీకు పరిచయం చేస్తాండి క్రాష్ నీ అదిప్పుడుదు
సరిపోయి మాట్లాడితే బాగున్నా హలో
హలో సరే అండి మరి బాయ్